బడ్డీ
బావున్నామండి మీరు బావున్నారా అండి
ఆ బావున్నామండి తిన్నార అండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారం ఆ తిన్నామండి ఏం తిన్నారండి
అండి సాంబార్ రైస్ అండి
ఓకే నైట్ కి డిన్నర్ ఏమనా ప్లానింగ్ ఉందా అండి
నైట్ కి డిన్నర్ ప్లాను చూడాలండి సాంబార్ ఉంది ప్రస్తుతానికి
ఓకే
బట్ ఏదైనా పచ్చడి అలా చేసుకోవాలండి చట్నీనో లేదా ఏదైనా చూడాలి ఇంకా
ఓకే
ఉమ్ ఏదైనా చూడాలండి ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అప్పటి వరకు కొంచం బ్రెయిన్ కి కొంచం పని పెట్టకుండ నార్మల్గా ఉం
ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నరండి
ప్రస్తుతనికి ఖాళీగా వాకింగ్ చేస్తూ ఉన్నానండి
ఓకే
ఉమ్ మీరు వాకింగ్ అలా చేస్తూ ఉంటరా ఇంట్లో
ఆ చేస్తానండి తిన్నప్పుడు అలా చేస్తనండి
ఉమ్ ఓకే ఎక్సర్సైజ్లు అలాంటివి గుడా చేస్తూ ఉంటరా మీరు
ఆ చేస్తామండి చిన్నప్పడ్నుంచి అలవాటే కదండి హాస్టల్ లైఫ్ లో ఉమ్ న చేసి చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు చేయకపోతే ఏం బాగుండదండి
అవును బట్ ఇంకా హాస్టల్లో ఉన్న ఉన్నమంటున్నారు కదా మీరు యోగా కూడా చేపిస్తూ ఉంటారు కదా హాస్
ఆ చేపిస్తారండి యోగా సీనియర్స్ చేస్తామండి అక్కడ
అంటే మ్యాట్ కూడా వేసుకొని మీకు యోగలో ఉమ్ అంటే ఎంతసేపు ఉండగలరు మీరు ధ్యానంలో అట్లనే
టెన్మినిట్స్ హ ఫైవ్ మినిట్స్ చేస్తామండి
ఓకే అంటే మీరు క్లాసెస్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఉంటయి కదా
మాకు వన్ అవర్ చేపిస్తరండి ఈ క్లాసెస్
ఉహు ఆ టైంలో మీకు నిద్ర రాదండి నాకైతే నిద్ర వస్తుందండి యోగా క్లాస్ కస్విట్లాంటివంటే కో
ళ్తామండి గ్రౌండ్ కి ఫైవ్ కి వెళ్తాం రౌండ్స్ వేస్తాం తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యోగా చేస్తామండి మేము
ఉహు మాకు కూడా కాలేజ్ లో ఎక్సర్సైజ్లు ఇవన్నీ అంటే కొంచెం యోగాకు ముందు చేపిస్ స్తారు కదా అట్లనే చేసే వాళ్ళం నార్మల్గా
ఓకే
మళ్ళీ తర్వాత యోగా చేపిస్తూ ఉండేవారు బట్ అంత మాకు అలవాట్లే ఇక కొంచెం నిద్రే ఎక్కువ వచ్చేదండి యోగ కంటే నాకైతే
ఓకే మాకి నిద్ర స్తే శవాసనం అలా చేస్తామండి మేము
ఆహా
ఆ నార్మల్గా ఆన్ అంటే మా మేడ నిద్ర వస్తే శివార్సనం ఏపిస్తుంది పడ్ అంటే పడుకో చండి అప్పుడు శ్రవాసనం వేసేసి కాలు చే అంటే మనం కాళ చేతులన్నీ దగ్గర పెట్టుకుంటే మేడం చెప్తుందనమాట అలా అలా కాదు శవాసనం ఎలా చేయాలి శవం ఎలా పడిపోతుందో అలా ఉండాలి అని చెప్తుంది
ఉమ్ ఉమ్ అవునవును అంటే యాసనాలు ఎన్ని ఉం టయండి మీకెమైనా ఐడియా ఉందా దాని గురించి
ఉన్నాయండి అవి
ఆ పన్నెండు మీకొచ్చ
ఏమండి
మీకు పన్నెండు ఆసనాలు మి
ఆ వచ్చండి వచ్చండి దాన్ని యోగ చేయడం వల్ల చాల హెల్త్కి మంచిది మనకి అంటే నరాలు ఎక్కడ పట్టే
ఆ
ఉం బానే ఉంది చేయొచ్చండి విజీనే ఆసనాలు అండి
ఆ
మాకి చాల చేస్తాము కానీ శవాసనం అంటే చాల ఇష్టం అండి పడుకొని ఏస్తాం కదండి పుడు
ఆ అవునవును ఇంకా అంటే మీరు జిమ్ కి గాని అట్ల వెళ్తూ ఉంటారా
ఈవినింగ్ క్లాస్ ఉంటుందండి అది కూడ మాకి ఒగ వన్ అవర్
జిమ్ క్లాస
అవునండి
ఆ మీరు వెళ్తూ ఉండేవార
ఆ వెళ్తామండి కంపల్సరీ అంత వెళ్ళాలి అండి ఆ యాస్టల్లో ఉన్నప్పుడు మేము
ఆ అంటే మీరు మొత్తం హెల్దీగా అన్ని మీ హాస్టల్ లో అంతా మొత్తం హెల్దీగానే చేయు చే ప్పిస్తున్నారు మీ దగ్గర నుంచి
అవునండి
ఆ మీకు ఫుడ్ కూడ డయట్ అట్ల ఏమైనా చేస్తూ ఉంటారా మీరు
ఆహా అదేం లేదండి మేము నార్మల్ గానే అండి
ఉ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు జిమ్ చేసే వాళ్ళు నార్మల్గా అంటే ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ గానీ చి కెన్ గానీ మటన్ గానీ ఇట్లనే తింటు ఉంటరు గద ప్రోటీన్ ఎక్కువ కావాలనేసి
అవునవునండి ఎప్పుడో అండి ఆష్ అంటే డిగ్రీ లైఫ్ కదండి అది ఆ ఎగ్స్ వచ్చేస్ వీక్లీ వన్స్ ఇస్తారు
ఆ
అయిన చికెను అవన్నీ అంటే అదేం లేదండి మనం బయటే కొంతమంది
ఆ అవునవును బట్ బయట హె ఫుడ్ అంత హెల్తీ కాదు బట్ కొన్ని హాస్టల్స్ లో కూడ మంచిగ వంట చేయరు అట్లాంట ప్పుడు ఇంక తప్పదు మన
సండే అంటెకబాబు ఇలా ఎగ్ పఫ్ ఇలా అంటే అండి బేకరీ దగ్గర తెచ్చుకుంటమండి మేము
ఆ అంటే ఇప్పుడు చ చెప్తున్నరు గద డాక్టర్స్ మంచిగ డయట్ చేయాలి ఏదంటే అది ఎక్కువగ రైస్ తినకూడదు ఓన్లీ రైసే ఎక్ మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు రై కొంచెం ఎక్కువ పెట్టేసుకొని కూర కొంచమే వేసుకొని తింటు ఉంటరు కద
అవునవునండి
అల తినడం మంచిది కాదని ఇప్పుడు డాక్టర్స్ అందరు చెప్తున్నారు కద ఎక్కువ
అవునండి
ఉమ్ ఎక్కువగ ఆక్కురలు కూరగాయలు రైస్ కొంచెం పెట్టుకొని ప్లేట్ మెయ్ మొత్తం ఎక్కువ వెజిటేబుల్స్ గానీ ఆక్కురలు గాని ఇప్
అ మేము కాలేజ్ లైఫ్ లో అయితే అలానే చేస్తామండి, రైస్ పెట్టుకొని వెజిటెబుల్స్ అన్ని సాంబార్లక్ వేస్ తరు కదండి నైట్ అంటే సాంబార్ చేస్తారు మాకు, దాంట్ల వెజిటబుల్స్ ఏసుకొచ్ కుంటమండి
ఉమ్
అంటే అలా కాకుండ ఇ అంటే మా హాస్టల్ల అవన్నీ కుదరవు బట్ ఇంట్లో అయిత్ తే అలాంటివన్నీ చేసుకోవచ్చు డయట్ అన్నీ
ఓకే
ఊమ్
మాకాస్టల్ లైఫ్ లో ఏం లేద్ లేదండి అలా చేస్తామండి మేమే మీ మాక్
ఆ డైలి ఒక ఎగ్ తింటే చాల మంచిది వీక్లీ టూ టైమ్స్ అన్ న్న నాన్ వెజ్ చికెన్ గానీ మటన్ గానీ తినడం చాల వరకు మంచిది అంటున్నారిపుడు
అవునా
ఒకప్పటి కాలంలో ఎలా ఉండేదంట్ టే అందరూ మన పెద్దవాళ్ళు జొన్నలు, రాగులు ఇట్ల ఎక్కువగా అవే క్కువ యూస్ చేసే వాళ్ళు మనం ఎం చేస్తున్నం ఓన్లీ రైస్ పెటేసుకొని కొంచెం కర్రీ ఏస్ కొని మనం డైలీ బిర్యానీ అంట అవ్వన్ ట ఇవ్వంట అని చేసుకొని ఎక్కువ రైస్ తింటున్నాం మనం ఓన్లీ
ఓకే
అప్పటి కాలంలో ఎలా ఉండేదంటే మొత్తం జొన్నలు గాని అవన్నీ చాల హెల్త్ క్ చాల మంచిది అవి నిదానంగ అడుగు అరుగ్
ఇప్పడు జెనరేషన్ లో అన్ టే అలాంటివి తినేలేదండి రేరండి తక్కువ ఎవరో తినేది
ఉమ్ రేరే కనీ మళ్ళీ స్టార్ట్ చేశారండి ఇప్పుడు జనాలు ఇప్పుడు యూత్ స్ స్టార్ట్ చేస్తున్నారు రాగి జావా అని అట్లా
అవునవును మా హాస్టల్లో కూడ ఇస్ స్తాంరండి రాగజావా ఈవినింగ్ ఒతే టీ బూస్ట్
ఆ ఆ ఆ
ఉమ్
అంటే మొ ఇప్పుడు యూత్ కూడ మళ్ళీ పాతకాలానికి వెళ్ళేటట్టు డైట్ ప్లాన్ జెస్ స్తున్నారు ర మిల్లెట్స్ ఇడ్లీ అని టే కొత్తగానె పాత్ దాన్ని తీసుకొని కొత్తగా ట్రై జేస్తున్నారు
అవును
ఊ మిలెట్స్ దోసా మిలెట్స్ సిద్ ప్లీ మిల్లే ఇవి మొలకలు అంటారు కద మొల కలు కట్టేసుకొని అవి మిక్స్డ్
పల్లెటూరు సైడు కూడా కూరలు బాగా చేస్తారండి మొలకలు బా అవి ఏంటివి ఊమ్ శనగ మొలకలు ఆవ్ ఉలు మొలకలు అవన్నీ కూరలు బాగా చేస్తారండి పల్లెర్స్ పల్లెటూర్ సైడు
ఆ అవునవును బట్ ఇప్పుడు ఉత్త మొలకలే తింటూ ఉన్నారు
అవునండి అవు కూడా ఉత్తర్ష శనిగి శనగలు మొలగలు వచ్చిన తర్వాత దాంట్లేకి ఉప్పు కారం వేసుకొని తింటారండి
ఊ ఉప్పు కారం ఎరగడ్లు అట్లాగా పచ్చిమిరపకాయలు కట్ చేసు కొని తింటూ ఉంటారు
అవునవును పత్ ఇప్పుడు చపాతి అయినా గూడా ఆయిల్ వేయకోకుండా నార్మల్ గా చేసి కొని తింటారండి
ఉమ్ అవును దాంతో పాటు ఇప్పుడు జొన్న రోట్టలు గూడా ఎక్కువ అయ్యాయండి జొన్న రొట్టలు గూడా చాలా వరకు చేసు కుంటున్నారు ఇప్పుడు మీకు వచ్చా అండి జొన్న రొట్టలు చేయడం అట్ల
అంతగా రాదండి ఇంట్లో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ సపోర్ట్ చేస్తాను తనండి అంటే ఆ జొన్నరొట్టె త తట్టడం
ఆ ఆ ఆ
అలా చేస్తానండి అంతే అండి
ఊ ఇప్పుడ్ అయిన మొత్తానికి చేంజ్ అయిందండి అప్పటి ఫుడ్ ఇప్పటికి ఫుడ్ చాన కల్తీ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుస్త దానికి ఆ అప్పుడైతే జరహ్ మందులు లేకుండా మంచిగా ఆహారం దొరికేది ఒకప్పుడు ఇప్పుడు ప్రతీదీ మనం మందులే స్ప్రే చేసే తింటున్నాం ప్రతి ఒక్కటి అంతే ఇప్పుడు
అవునండి ఇప్పుడు వచ్చేసి కాయ వెజిటేబుల్ తినడం వల్ల హెల్త్ కి మంచిది ఉమ్ ఆకుకూరలు తిండం వల్ల హెల్త్ కి మంచిది
ఊమ్ ఊమ్ ఊ బట్ కానీ వాటికి కూడా మందులు స్ప్రే చేస్తున్నారు
అవునవునండి పల్లెటూరు సైడు అంతగా చేయరండి ఎప్ ప్పుడో ఒక్కసారి చేస్తే అంటే పురుగు తింటుంది కదండి దాని కూడా పురుగు తింటే వేస్ట్ అయిపోతుంది కాని అందుకోసమే చేస్తారండి
బట్ ఇప్పుడు సిటీస్ లో ఎట్లా ఉంటుందంటే పంట ఇంకా ట్వంటీ డేస్ పంట వస్తుంది అనుకో కానీ పది రోజుల్లోనే తెప్పి చేస్తారు మందులన్నీ స్ప్రే చేసేసి
ఓకే అం
ఆ పంటలు తొందర తొందరగా రావాలని ఎక్కువ మందులు కొట్టేసి చేస్తూ ఉంటారు అట్లా చేసినప్పుడు మన హెల్తే కదండి పాడయ్యేది
అవునవును
ఉమ్ ఇప్పుడు మీక్ పల్లెటూరు అంటున్నారు పల్లెటూరు లో అన్ని స్వచ్ఛంగా దొరుకుతాయి గాలి గాని నీరు గానీ ఏదైనా సరే అన్ని స్వచ్ఛమైనవి దొరుకుతాయి ఈ సిటీస్ లో
ఇప్పుడు వాటర్ కూడా మనము బాటిల్లో వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ అవి అలాంటి వ్యాధులు వస్తున్నాయండి ఇప్పుడు నార్మల్గా ఆ అంటే ఆరో ప్లాంట్ వల్ల అది కెమికల్స్ వేసి వాటర్ చేస్తారు ఇవి అలా కాదు కదండి తోటల్లో
ఆవు ఆవునమండి ఎక్కడే
చూస్తారు
ఆ అవును ఓకే అండి థ్యాంక్ యూ
సర్ సరే థ్యాంక్ యూ అండి
ఊ
సిరివె పది నిమిషాలైన